హయ్
అవనండి
హాయ్ అండి బాగున్నానండి మీర్ ఎలా ఉన్నారు
బాగున్నామండి ఎంతమం పిల్లలు మీకు
కాండి ఏం చేస్తున్నారు నాకు ఇద్దరు పిల్లలండి మీకు ఓకే ఏం చేస్తున్నారండి నాకు బాబు పాపా అండి
ఆ
ఇంకా అండి ఏంటి స్పెషల్స్, ఆ అవునండి ఇద్దరు చిన్నవాళ్ళు అంటే ఆ బాబు పెద్దండి ఆ స్కూల్ కి వెళ్తున్నారు.
ఇద్దరు వెళ్తారా
ఆ ఇద్దరు వెళ్తారండి ఐ మీన్ యత్ క్లాస్ బాబు పాపా సిక్స్త్ క్లాస్
ఓకే అండి మా పాప వాళ్ళు ఇంకా చిన్న చిన్న పిల్లాలండి
ఓఓకే అయ్యో ఓ ఓకే ఓకే ఈ స్టేజ్ కొంచెం ఓ నైస్ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అండి
థ్యాంక్స్ అండి ఫస్ట్ పాపకి త్రీ అయిపోయి ఫోర్ పెట్ తుంది సెకెండ్ పాపా వన్ ఇయరు
హలో ఆ హలో ఇంకా అండి మీరు జనరల్గా ఆ హౌస్ వైఫ్ అండి ఇంక ఈరోజు స్పెషల్స్ ఏంటి కుకింగ్ అయిపోయిందా?
హ్మ్ కుకింగ్ ఏం తినరండి మ పిల్లలు రసం అన్నం పెట్టాను హ్మ్ అయిపోయింది ఆమ్లెట్ వేసి రసం కొంచెం పెట్టాను ఒక పాప తినింది పడుకునింది ఇంకొక పాప ఫుల్ కాఫ్ కోల్డ్ తనేమి
అయ్యో
హ్మ్ హ్మ్
ఆ కొంచెం మీరు ఇంకా పాపకి ఉగ్గు పెడి తారా లేకపోతే సెరిలాక్ ఇలా పెడతారా అండి చిన్న
లేదు లేదు ఫుడ్డే పెడతానండి
అంటే వన్ ఇయర్ వచ్చింది కాబట్టి ఇంక
ఆ వన్ ఏడ వచ్చింది తాను తింటే మళ్ళ పెట్టొచ్చది తిననే తిననని మొండి ఎస్ తిప్పాల ఒక్క గంట సేపు అటు ఇ చూ చూ ఇ తిప్పితే ఒక రెండు ముద్దలు పోతాయోమో అంతే
అదే అదే నేనేం చేసేద అంటే మా మీకేమన్నో ఉపయోగపడతాయేమో ఆ నేను మా పిల్లలు ఇద్దరికీ చిన్నప్పుడు ఆ సిక్స్ మంత్స్ అన్నప్రాసన అవ్వగానే రొ రాగులు ఉంటాయి కదండి ఇది మా అత్తయ్య గారు చెప్పారు ఆ నైట్ పూట అత్తయ్య రాగులు నానబెట్టేసి మార్నింగ్ వాటిని మిక్సీ పట్టేదన్నమాట ఇంకొ చెం వాటరేసి తర్వా త వాటిని స్ట్రెయిన్ చేసేదన్నమాట క్లాత్ లో కానీ ఒక మం చి ఫ్రెష్ మంచి క్లాత్ లో వేసి పిండేది అన్నమాట అందులో నుంచి పాలు వచ్చేవి రాగి పాలు
మ్మ్ మ్మ్
సో ఆ పాలలో కొంచెం బెల్లం వేసి స్టవ్ మీద పెట్టి కలుపుతా ఉంటే అది సంగటిలాగా అయిపోతుందన్నామాట
ఓకే
దీన్ని మనం పిల్లలకి పొద్దున్నే పెడితే మంచిదండి. ఆ నేను సిక్స్ మంత్స్ నుంచి ఒక వన్ ఇయర్ వచ్చే వరకు పెట్టుంటాను. ఈ వన్ ఇయర్ లోపే మళ్ళీ నేను రైస్ స్కూడా అలవాటు చేసుకున్నా ఉగ్గు తయారు చేసుకున్నాను. పెట్టేది రాదు సెర్లాక్ పెట్టలేం ఉగ్ అంటే అన్ని పప్పులం అండి బియ్యం వేసి ఇంకా అన్ని మిగత్ మిగతావన్ని పప్పులు బాదం పప్పు కూడా వేయొచ్చు మనం అందులో రాగులు ఆ తర్వాత పెసరపప్పు కందిపప్పు ఓ మినప్ పప్పు ఆ రాగులు వెయ్ చ్చో ఇవన్నీ పప్పులు వేసి కొంచెం జీలక్ క్కరా కొం కొంచం వాము కొంచం జిలకర్ర వెయొ చండి
ఓకే తింటూ ఉన్నారా మీ పిల్లలు
ఆ తిన్నారండి బానే తినేవాళ్ళు మాలాగా ఉండేదనమాట ఇంకా ఇంక దీనింతా ఫ్రై చేసేసుకొని ఈ పప్పులన్నీ ఇంకా పైన్ పౌడర్ గా చేసుకొని ఉప్ మా ఉడికించుకున్నట్టే ఉడికిచ్చి పెట్టేసే దాన్ని కొంచెం నెయ్యేస్
వాటిని నాన్బెట్టుకోవాల్సి నా అవసరం లేదా
అవసరం లేదండి అన్ని డ్రై రోస్టే
డ్రై రోస్ట్ అన్
సర్ నా మ్మ్ ఎయిటీన్ థౌసండ్ అయింది కదా ఇంకా ఆ ఇ ఇదే అండి పెడితే ఉగ్గు పెట్టేదాన్ని లేకపోతే అన్నము ఆ చింతకాయ పచ్చడి ఉంటది కదండి చింతకాయ తొక్కు అని నెయ్యి ఇలా వేసి పెట్టేదాన్ని కొంచెం పెరుగు లేదంటే ఇడ్లీ వేడి వేడిగా ఇడ్లీ అలా పెట్టేదాన్ని
మ్మ్
అంటే ఉగ్గూ ఒకవేళ నైట్ టైమ్ అరగకపోతే కడుపునొప్పి వస్తుంది అనమాట అందుకని ఆ అన్నమే మెత్త గా కలిపి పెట్ ట్టే దాన్ని రసమన్నము
మ్మ్ ఓకే ఓకే
మ్మ్ కొంచెం ఆ స్టేజ్ పిల్లల్ని
మ్మ్ పెద్ద పాప కూడా భల్లేె సతాయిస్తుందండి ఇప్పటి వరకు కూడా అది పెరుగన్నము ఇంక నార్మల్ చప్పగా ఉండేటివి తప్ప ఇంక అస్సలు కారమే తినదు కొంచెం కారం తగిలిన గానే అది ఆ నాకు ఇది వద్దు అని పక్కన పెట్టేచ్చది తినకండా మార్నింగ్ నుంచి నైట్ వరకు తినకుండా ఉన్నా ఉన్నాన్న ఉంటుంది కాని కారమేమన్నా కలిపి పెట్టామంటే తిననే తినదండి అది
అబ్బా ఎట్ల ఉంటే కొంచెం అదేలేండి ఈ కారం తినకపోతే కష్టమే లేకపోతే కొంచెం నెయి చుక్క వేసి అట్లా ఏదైనా ట్రై చేయండి
నెయ్యి తగిలితే అస్సల్ తిందు
ఓ ఇంకా లేదంటే ఎగ్ కాని ఎగ్ పో టు తక్కువ తన వరకు కారం తక్కువేసి ముద్దపప్పుని ముద్దపప్పు కూడా తాలింపు ఎయ్యొ జస్ట్ ఒక ఎండు మిర్చి వేసి పాప వరకు కొం చెం చిన్న ఆనియన్ కట్ చేసి అలా అలా ట్రై చేయండి
మ్మ్ ఇది అప్పుడప్పుడు ఏమన్నా పెట్టాలంటే హ్మ్ మ్మ్ ఈ ఫిష్ ఫ్రై అదే నిను తన కోసం చేస్తే ఊ ఫిష్ ఫ్రై అట్లాంటిది ఏమన్నా అయితే కొంచెం తింటుంది
ఓకే ఇంకా నేను మా పిల్లలకి చిన్నప్పుడు ఇది ఆ బనానా కూడా స్మాష్ చేసి పెటే పేట్టేదానండి లేకపోతే ఆపిల్ ఉంటది కదా ఆపిల్ ఆ దాన్ని కూడా కొంచెం మిక్సీ లో పెట్టేసి ఫాస్ట్ గా ఇంకా తి తినిపించేదాన్ని అది నల్లబడి లోపు గబగబ తినిపించేసేదాన్ని
ఓకే ఓకే
అదొకటి తర్వాత్ త సపోటా అసలు చిన్నప్ప ఇప్పుడే బాగా తిన్నారండి ఇప్పుడు ఆలోచస్తే అసలు ఇప్పు డు అసలు తినట్లేదు మా పిల్లలు ఊ పాప తిని తినాన్ ది బాబు స్ తినట్లేదు ఇప్పుడు ఆయన్ని ఆలోచిస్తే అనిపిస్తు ఉంది ఇంటి ముందుకు ఎవరీ డే కిప్పు పండ్లు ఆమె వచ్చేది
ఆ
ఆమె దగ్గర పూలు పండ్లు రెండు తీసుకొని, పిల్లలకు పెట్టుకునే దాన్ని చక్కగా తినేవాళ్ళు ఇప్పుడేమో అసలు పండ్లు అంటే తినడు మా బాబు
మ్మ్ ఇది గా ఆల్బండ జెల్ అది నులి పురుగులకి అది పోస్తారు నులి పురుగులకి సంథింగ్ ఆల్బండ జెల్ యూజ్ చేస్తారు ఎలా అది ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నారా మీరు
అహ ఇప్పుడు ఏం చెయట్లేదండి ఇంకా ఇప్పుడు తింటున్నారు అన్ని బాగానే తింటున్నారు ఇంకా ఇప్పుడైతే హెల్త్ బాగానే ఉంది కాబట్టి ఇంకా ఏమి యూస్ చెయ్యట్లే అప్పుడు కడుపు నొప్పి అని ఏడ్చేవాళ్ళు కాబట్ అంటే ఇంకా మనకు పల్లెటూరు లో నులి పురుగులు రాకుండా ఒక చిన్న టాబ్లెట్ ఏదో ఇచ్చేవాళ్ళు
ఓకే అంగన్వాడీలా ఇస్తారు గదా
అంగన్వాడీలో ఆ అదిస్ అది అత్తే వాళ్ళు ఇచ్చే వాళ్ళు అప్పుడప్పుడు వేసేదాన్ని బానే ఉంటారు పిల్లలు
ఓకే చిన్నప్పుడు ఏమన్నా ఇచ్చారా అరిగేదానికి అరిగేదానికి
చిన్నప్పుడు అరిస్తో జేమని ఒక సిరప్ ఇచ్చారండి అంతే అరిస్తో జేమని అని ఒకటి ఉంటుం ఉంటది కదా అది బాగా డైజెషన్ కి యూజ్ అవుతది
ఓకే నైట్ లో వెేయాలి కదా
ఆ నైటే అనుకుంటా ఇప్పుడు అంత ఐడియా లేదు ఆ మ్ వేసి ఇగ దాన్ని ఇంకా మోషన్ పోకున్నా క్రాంకీగా ఏడ్చినట్లు అట్ల ఇ చేస్తున్నా కూడా ఇది ఇస్తే కొంచెం సెట్ అయ్యేవాళ్ళం మోషన్ కడుపునొప్పి తగ్గి మోషన్ వేళ్ళె వాళ్ళు కసా
హ్మ్ మీరు హౌస్ వైఫేనా
ఆ నేను హౌస్ వైఫ్ అండి ఇంకా మన పిల్లల్ని చూస్త కొడమే సరిపోతాది చిన్న చిన్న పంలు ఇట్లాంటివి ఏమనా అంటే అంతే
హ
ఇంకా అండి అంటే మీకు ఎలా ఇద్దరి పిల్లలు చూసుకోవడం కష్టం అవుతుందేమో మరి హెల్ప్ కి ఎవరైనా ఉ తారా
అవునండి కాష్టమే ఎవరన్నా ఉన్నా కాని మన మన పల్లు మనకుంటయి కదండి మదర్ అన్న వాళ్ళు ఉమ్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండరు ఎవరన్నా ఉన్నా కాని వాళ్ళ దగ్గర ఉండరు మమ్మీ అంటోస్తారు ఇంకా సిక్ అయినప్పుడు ఇంగా ఎక్కువ తరు దిగనన్ టరు లేద్ సరిపోతది ఉన్నారు మా అత్త ఉన్నారు అప్పుడప్పుడు మా మమ్మీ కూడా ఉంటారు వస్తాను టారు
అదేనండి కానీ మ నిజమే మీరు అన్నట్టు పిల్లలు ఏమో మన దగ్గరే ఉంటారు
ఉమ్ ఉండాలంటారు వాటర్ కూడా నేనే తెచ్చియ్యాలంటారు
హుహూ ఇప్పుడికి అదే మా పిల్లలు ఇప్పుడికి అ నమ్ే అగుత
ఉమ్ ఉయ్యాలేసి ఊపేది కూడా మమ్మినే పోయి పాలు
ఇంగంతె
మ్ మ్మ్ ఈ ఫేస్ అదే ఈ ఫేస్ ఎట్లరా దాటేది? దేవుడా అనిపిస్తాండ.
అసలు ఒక రకమైన డిప్రెషన్ అండి బాబోయ్ కదా! స్ట్రెస్ ఉంటదా నిద్దర్ లె ఇద్దర్ని అర్థం కాదు. ఆ మదర్ కి అర్థం అవుతది హస్బెండ్స్ ఏమో పాపం వాళ్ళు జాబ్ కెళ్తారు మనమే ఎండ్ ఆఫ్ ద డే పిల్లల్నిది మనమే చూసుకోవాలి ఇద్దర్ తిరిపించాలి సేమ్ నాక్కూడ టూ ఇయర్స్ గ్యాప్ అన్మాట పాపక్ బాబుకి సో వాళ్ళనిద్దరి చూస్ కొని వాళ్ళకి పెట్టుకొని వాళ్ళకి స్నానాలని సగం రోజు అయిపోతది అస్సల్ కి
ఇంగవును
మ్మ్ ఇంక రోజంతా వాళ్ళతోట్ టె
అంతే మనక్కూడ ట్టుండదు మనకీ మన లైఫ్ హక్కు మనకుండదు కానీ, బాంది అది కూడ ఒక పనేనా అనేసి సరింగ చూస్తాడు చూడు అది బాగా హర్
ఆ ఆ అదనిపిస్తది కరెక్ ట్ మీరు చెప్పింది ఇది గుర్తించినన్ తరుకు బాదేస్తది.
మ్మ్ము ఇంకేం ఏం చేస్తున్నార్ మేం కనలేదా? మేం చేయలేదా?
ఉ ఈ మాటలంటే ఇంకా ఎక్కువ అనిపిస్తది.
వస్తాయవ నేయా పాకున్న నిదురొత్తదని
ఒకప్పుడంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవండి జాయింట్ ఫ్యామిలీస్ అనో లేకపోతే ఇంట్లో పెద్దవాల్లో ఇట్లా ఆ అండ్ పిల్లలు కూడా అన్ ఇంత క్రాంకీగా లేరు అప్పుడు ఎవరి దగ్గర వదిలేసినా ఉండేవాళ్ళు. ఇప్
మ్మ్ అవును
అవును ఓకె అండి టెన్ మినిట్స్ ఉండేద అవును టెన్ మినిట్స్ అయిందండి నేను మళ్ళీ చేస్తాను.
ఆ ఓకే అండి
ఓకే అండి థ్యాంక్ యూ